ఊ బన్నా ను బాన్నావ
ఊ బాగున్నా ఏం చేసనవ్
ఏం చేయలే కలిగా ఉన్న ఇంచేపు ఫ్రెండ్ తో మాట్లా రెడీ ఇప్పుడే బయటికి వచ్చిన
ఆ చల్లగా ఉందా బయటా
ఉ పర్లేదు బాగునే అండి చల్లగా ఇంట్లోనే వేడిగా ఉంటుంది మాకైతే
అవును ఈ రోజు నేను ఆడ మలనపల్లికి వెళ్ళి
చేప్ అదే ఫ్యాన్గాలికి ఇంకా వేడిగా అనిపిస్తుంది ఫ్యాన్ తిరుగుతానే ఉంటుంది కదా
ఆ ఈ రోజు నేను అక్కడ మదనపల్లికి వెళ్ళింటినా
ఉమ్మ్
చుట్టూ ఇల్లులే ఆడైతే చుట్టుపక్కల ఆ ప్లేస్ అంతా ఫుల్ పెద్ద పెద్ద ఇల్లులునాయ్. చేసినారుఆపక్క
ఆహా
హడ బై ఇంట వంట చేస్తా అంటే పో అసలు ఏ మెండ అసలు ఊపి రాడకి కూడా కాలేదు అట్లా ఉండింది ఇంట్లోకి పోతే ఇంట్లో కూడా అట్లే
ఊ
ఫ్లోర్ చల్లగా లేదు ఎందీలే ఎప్పుడెప్పుడైతుంది ఎప్పుడెప్పుడు వచ్చేద్దాం ఇంటికి అనిపించింది. జనాలు ఎక్కువా
ఆ అవునవును ఇల్లులలో అలా పక్కపక్కన ఉన్నా కూడా చానా వేడిగా అయిపోతుంది
ఉమ్ ప్లస్సు ఆడ విండోస్ కూడా లేవు. మొత్తం ఇల్లుకి కూడా మూడు పోష కొన్నిల్లు పక్కన పక్కన పక్కనే ఏడుంటాయి ఏడుంటాయి చెప్పు విండోస్ అట్లాంటప్పుడు.
ఊ అంతేలే
టె
ఉమ్మ్
అసలు ఎట్లా ఇంగ ఇట్లు గడిపేసినా కొంసేపు
అంతేలే అయిపోయే అట్లా పండగ
ఆ పండుగీకా యాక్చువల్లి ఈరోజు తో ఆన్లైన్ ఆఫ్ లైన్ క్లాస్ ఉండాల్సింది. ఏమ్ సాటర్డే థార్డ్ సాటర్డేనా
థర్డ్ సటర్డే సెకండ్ సటర్డేనా సెకండ్ సాటర్డే కాదు థర్డ్ సాటర్డే ఆ థర్డ్ సాటర్డే అవును మీకు ఆన్లైన్ క్లాసులు ఉంటాయా ఉమ్ మాకు ఆహ ఫోర్త్ సాటర్డే ఇంక హ నీకు ఆన్లైన్ క్లాస్ లు ఇష్టమా ఆఫ్లైనా
నాకా ఒక్కొక్కసారి అంటే మంచిగా ఎడ్యుకేషన్ పైన ఇంట్రెస్ట్ పెట్టాలంటే ఆఫ్లైన్ క్లాసులు ఉండాల కానీ టీచర్ కూడా మంచిగా ఉంటే మంచిగా చెప్పే వాళ్ళు ఉంటే ఆఫ్లైన్ బాగుంటుంది.
వూమ్మ్
ఆన్లైన్ లో రెండూ ఇష్టం లేదు అనుకో నాకి ఈరోజులు చదివే ఇష్టం లేదు.
చదువే ఇష్టం లేదు కానీ చదువుతాన్నాం ఏం చేద్దాం అట్లా అన్నా ఏదైనా వచ్చారా అంటే మనకి హేరిరాారు
నేన్ని నాసి
అది చెప్తే కదా నేను ఎంబ్రాయిడరీ వరిటి పెట్టిన ఆర్డర్ అనేసి
ఆ
వచ్చినుందా అవి మంచిగా రాలా అందుకని మళ్ళ రిటర్న్ పెట్టినా
ఆ
మళ్ళీ మా పిన్నిని అడిగి తెప్పచ్చుకున్నాం మొదనపల్లిలో చెప్పిన కదా నేను వచ్చింది పండక్కి అని బట్టి తెచ్చింది మా పిన్ని అది విష అన్న అయ్యో వీడియోల్ అన్నంత సిల్ బంగ్ లేదది నిజంగా రాలేదు
పడితే వచ్చేస్తుంది
హ న నా ఆ వీడియోలి చూసి అయ్యో చాలా ఈజీ లేేచుకునిద్దాము అనుకున్నా పరని అది జార్ పతంద ఒక పక్క అయినా రాల వెంటలు వచ్చా కొంచే పలు
ఆ ఏమిే చిలీ ఫ్లేవర్ వేస్తవా
ఇ ఫ్లవర్ ఇది లైన్ కుడదాల అ
ఎక ఇంకా అలవాటు వేస్తా వేస్తా ఉంటే వచ్చేస్తుంది
హ్మ్ అంతే చూడాల్ల ఇంకా
హ్మ్
అస్ట్ కదా నాక్ కొ అప్పుడు ఆన్లైన్ క్లాసులు పెట్టినన్నారు కదా మనకి టెన్త్ లో ఉన్నప్పుడు ఆ ఇప్పుడు నాకి గవర్నమెంట్ స్కూల్ కాబట్టి మాకి ఆ సెపరేట్ గా ఆన్లైన్ క్లాస్ యిన్ల టీవీలో వస్తున్నాయ్ ఆన్లైన్ క్లాస్ లు
వీలోనా వీట్లా వి
అది ఒక ఛానల్ ఉంటుంది దూరదర్శన్ అనేసి
అ
ఆ ఛానల్ లో గవర్నమెంట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు ఆ క్లాసులనేసి అది ఇప్పుడు మనకొక సినిమా ఎట్లానో అట్లొస్ ఇందన్మాట ఇంత వరకు ఇంతవరకు ఒక క్లాస్ కి
ఆ ఆ అటెండెన్స్ ఎట్లా అప్పుడయితే మీక్ కీ
అటెండెన్సు వేయలా ఒరికె వినాల అంతే విషముంటే వినేది లేకపోతే లేదు ఇంకా పేరెంట్సు ఉ పేరెంట్స్ వినరు కదా అట్టే కూర్చో పెడతాన్నారు అప్పుడు
ఆ
ఓ నాక్ కేమనా తక్కువే నీ న్ నై నైన్త్ లో ఉన్నా మా అన్నకు ఎక్కువ
మ్మ్ మీ అన్న రాస్నాడ ఎగ్జామ్స్
అహ మన్నగరయిలా నేను రాయలా
ఆ ఇంగేం పో ఇద్దర్ కరోనా బ్యాచే
ఆ
నేను మ్మ్ నేను రాలేదు మా అక్క బీటెక్ లో వాళ్ళకయినా జ పెట్నారు మార్నింగ్ మిడ్ అంట ఆఫ్టర్నూన్ సెమ్ అంట ఇట్లా రాస్నార్ తెల్స్ నా మా అక్క ఈడే నేను చదివే కాలేజ్ లోనే చదివింది బీటెక్ ఎట్లా అయిన్ ఎతా అన్నా వాళ్ళు రాస్నర్ పొయ్యి మార్నింగ్ మిట్టు ఆఫటర్నూన్ సెమ్ము మిట్టు సెమ్ము మిడ్డు సెమ్ అని ప్ప
ఓయమ్మ
చానా కష్టపడి కానీ ఆన్లైన్ క్లాసులు కూడా ఎట్లా వినిందంటే మా అక్క వాళ్ళకి స్ట్రిక్ట్ గునిందప్పుడు అప్పుడు అందరూ నిహా నిహా ఆ కెమెరా ఆన్ చేసుకు కొందర్ చెప్పినప్పుడు అప్పుడు బాగా టీచర్స్ బాగా ఆన్సర్లు ఇస్తా అనింది నేనయితే మ్యూట్లో చేసుకు కున్ నీట్లు తీసి పడేస మల్ తీసు కొన్ని గూడ తీస్
మ్మ్ హు ఇక్క చెప్తారు నింద
ఆ మాకు ఆన్సర్స్ చెప్తుంది ఏమన్నా క్వశ్చన్స్ అడిగితే లేకుంటే అప్పుడప్పుడు టీ వచేసి అర్థం అవుతుంద వినిపిస్తాంద అంటే ఆ ఎస్ మేడం అర్థం అవుతంది మేడమ్ మనము ఐతే
నే అట్లా అడిగినప్పుడు నేనైతే ఆ చెప్పుకుంటారులే ఎవరన్నా అనుకుంటా
ఆ
మ్ ధైర్యం ఉండాలి అట్లా ఉండాలన్నా కూడా
మ్ అసలు మనం ఈడ చెప్పాలన్నా కూడా ఇంట్లో నుంచి చెప్పలు కూడా చెప్పాలన్నా కూడా ఎంత భయపడతాం చూడు ఈ ఆన్లైన్ క్లాస్ లో
ఆ కదా నేను అదే అనుకుంటా ఇంట్లోనే ఉ న్నాం కదా చెప్పచ్చు కదా ఇప్పుడన్నా అని అరె కాదు
ఇంకా స్టేజ్ ఫియర్ ఎంత ఉందంటే అసలు ఆన్లైన్ క్లాస్ లో ప్రెసెంట్ ప్పలంటే సిక్స్టీ ఎయిట్ నుంచి స్టార్ట్ త రోల్ నెంబడా చూసుకుంటేనట మంచి సిక్స్ డేస్ ఎవరన్నా మధ్యలో వస్తారు కదా ఆ మధ్యలో వచ్చి చెప్పి పోతారు వాళ్ళు పని చేసుకుంటారు నేనైతే స్టార్టింగ్ నుంచే కూర్చుని అచేస అచేస చెప్ప చెప్పలే చెప్పలే శవరైపోతాం ాళీ చేతులు ఆన్లైన్ క్లాస్ చల్తే
అళ్ళ అన్న కానీ నే చాలా ఆన్లై క్లాసులు అటెండ్ కాను ఇంకా
అయ్యో అమ్మా అంత అటెండెన్స్ కోసమే
ఇంకా
అట్లా జరుగుతానండి అయితే మీకు టీవీ లోనా అటెండెన్స్ లేదు
అటెండెన్స్ లేదు
ఎన్ని హార్స్ డే కి మొత్తం చర్జిస్ చెప్తానన్నారు వన్ అర్ ఏనా
వన్ అవరే రోజుకో సబ్జెక్ట్ అన్మాట రోజుకో టీచర్ వస్తారు
మ్మ్ అంటే మీ టీచర్సేనా వేరే వాళ్ళ
టీచర్స్ కాదు ఎవరో వాళ్ళు
ఓహొ ఆల్రెడి రికార్డ్ జేస్ బెట్ తింటాడు అందరికి అదే వేసేసుంటాడు ఉబ్బా
ఆ అదే వెస్నా అప్పుడప్పుడు క్వసన్సు కూడా అడుగుతారు అయ్యో మేం చెప్తే మీకినపడుతుందా అను
ఆ వాగ్ అడిగితే కూడ్ మో ఎందు జెప్తావ్ జెప్పు మ్మ్
అధింగ బోరింగ్ గ్లాస్ గా ఉన్నా ఏంది
మ్మ్ ఇంగ మా కన్న గ్లాస్ లో పిలుసాంట్రమ్మా ఫిజా సౌమ్య దివ్య చెలుసా అందరినీ పిలుస్తాండ్రి చప్ అప్పలా ఆన్సర్లు
ఓ మీకు వీడియో ఆన్ లో ఉంటుందా అప్పుడు
ఆన్ చేయమంటే ఆన్ జెయ్యల్ల అట్ రెడీ అయి కూర్చుంటంటి మేము అన్ని గ్లాసుల్కి
ఓహో
మ్మ్ జూమ్ లో జూమ్ మీటింగ్స్ లో వాళ్ళు పెట్టేది కాకుండా మేము అప్పుడు నైన్త్ టెన్త్ లో మేము సపరేట్ గా నలిగరం ఫ్రెండ్స్ పెట్కొని డిస్కస్ చేసుకునేది ఈ రోజు ఈ టాప్ పిక్ చెప్న్నారు మనం ఇట్లా చదువుకోవాలా ఇట్లా చదువుకుంటే ఈ ఫీల్డ్ లో పోవచ్చు ప్ప ఏం మోటివేషన్ మ్మ్ మోటివేషన్ రెడికేషన్ అబ్ ప్పుడట్లున్నింది మాకి ఇప్పుడ్ జూసే ఏం ల
మ్మ్ అప్పుడున్నాము లే చిన్నప్పుడు ఎందుకో అప్పుడున్న ధైర్యం ఇప్పుడు లేద అనిపిస్తుంది చిన్నప్పుడే మంచిగా ధైర్యంగా ఉన్నానమో అనిపించింది నాకి
అవును చిన్నప్పుడు నాకు లీడర్షిప్ క్వాలిటీస్ ఎన్నున్నాయ్ తెల్స్నా ఎన్నిన్ని ఉన్నాయో అసలు ఎల్లారుగా క్లాస్ రిప్రజెంటేటివ్ నేనే తెలుసునా ఆ క్లాస్ మొత్తాన్ని హ్యాండిల్ చేస్తాంటి. ఫోర్త్ నుంచి తెన్ ఇంత వరకు కూడా
ఓహో ఇంకే మీ ఏమంటారు లీడర్ కదా అప్పుడు క్లాస్ లీడర్ మ్మ్
పేలు భై రా సా అండి మల్ల వాళ్ళు ఏమన్నా ఎక్కువ మాట్లాడితే టూ మచ్ టాకింగ్ టి ఎం టి
ఏంటి ఓహో తుమ్ అజ్ ఇత్నా కుడ్ తేలిద్ ఇన్ టిఎంటి టిఎంటి అని పెడతా అంటారు ఎందబ్బా ఇది అని అనుకుంటుండ ఇప్పుడు తెలిసి నేన్ చెప్తాంతె
సాకింగ్ మళ్ళా ఇంటొల్లు పెట్టేది పక్కన పేర్లు పక్కన ఏమంటే కుట్టి పించే దాన్ని కాదు ఈ టీచర్ వస్తున్నారని తెలిసి వెళ్ళి రబ్ చేసేది సార్ ఎవరు మాట్లాడలేదు సార్ మేడం ఎవరు మాట్లాడలేదు అని చెప్పేది
అవును కొందరు అట్లుంటారు మాకు మాకోళ్ల ఉంది మా స్కూల్లో కూడా ఉంది కొందరు అట్లు ఉంటారు కొందరు అయితే కావాల్సినందుకు పట్టు పట్టి ఉంటారు ఇంకా ఉమ్
ఇంకేమైతే
ఏంలే చెప్పాలి సరే అయితే తిన్నావా
ఆఆ ఇప్పుడెళ్ళి మల్ తింటా నువ్వు తినేసి రా పో
ఉమ్ సరే తినేసి వస్తా
ఉమ్ సరే
ఉమ్ బాయ్